అ
హలో అండి హలో
హలో హలో
బాగున్నారా రండి హలో
ఆ బాగున్నాము అండి బాగున్నామండి మీరు బాగున్నారా
హ బాగున్నామండి ఏం చేస్తున్నరండి
ఏం లేదండి ఆ అయ్యిందండి మ్యాంగోస్ మ్యాంగోస్ కొన్నాం అన్ మ్యాంగోస్ కొన్నాము తింటున్నామండి
అవునా మేము కూడా తీసేస్కున్నా మండి ఇప్పుడే మ్యాంగోస్ కట్ చేసి ఇచ్చినం పాప పాప్ పిల్లలు ఉంటాయి అవి తీసుకొచ్చినం నీ తోటల నుంచి లేదు వేరే ఏవేజ్ నుంచి తీసుకొచ్చ నమో కానీ అవి పండట్లేవండి మాక్ తెల్వక మొత్తం క్లోజ్ చేసేసిన్నాం బాక్స్లలో వేసి క్లోజ్ చేస్తే అవి గాలి పోక కరాబయ్తున్నాయి
అయ్యో గడ్డిలో ఏయకపోత్ పేరండి
గడ్డిలోలేస్తన్నా ఒక్కసారి బంతా పేట్నావ్ గదా ఈ ఇవి హీట్ ఎక్కువుందిగా హీట్ ఎక్కువందని పండవ్ అంటున్నారు ఆళ్లు
లేదండి ఒక్కసారే ఏం మండబట్ల మేమ్ గడ్డిలోనే వేస్నామ్ హ్మ్మ్
మొదలో కన్నీ అట్లనే పెడుతున్నావ్ అవి కొంచెం పండుతున్నాయి ఇవి చిన్న చిన్న పిల్లలు అయేసరికి వాళ్ళకి తినోస్తలేదు
ఖరాబ్ అయితై ఒక సైడ్ పండితే ఒక సైడ్ కరాబ్ అయితై
ఆ కారాబ్ అయినై అయితే మా ఫాదర్ ఏ మొత్తం క్లోజ్ చేసింది గాలి పోకుండా పెట్టామని చెప్పిరంట వేరే వాళ్ళు అన్నసనే పెట్టిను ఒక త్రి సిక్స్ కొంచెం తోటలో ఉండేవ్ వేరే వేర్లోకి తీసుకొస్తతే అవి విలేజ్కి వస్తే ఏమో అవి వాళ్ పండవెట్ట్ టికా సరిగా కాయ కాకముందుకు పండి పెడితే అది టేస్ట్ ఉండట్లేవ్ యా మాకు మే చిన్న పాప ఉన్నమే ఈమధ్య ఫుడ్డే తినట్లే ఏమైనా ఐస్ ఫ్యూస్ తప్పా మాన్గా వేరే పనే లేదు
ఈ సమ్మర్ లో ఎవ్వరు తినకనే అండి పల్లెటూర్లలో ఎండలకి వడదెబ్బలుగా తాకి చచ్పో
అవున్ అవునండి అదే వాల్ ఈ లెమన్ వాటర్ తాగమన్నా తాగట్లేరు ఒక ఓన్లీ మయ్వో చిన్న పాప అయితే ఇక మొత్తం ఫ్రూట్స్ ఇద్దరు కిడ్స్ ఆ అవి టూ బననా త్రీ బనానాస్ బననా పెట్టినా కూడా ఆ ప్లేస్ను చూస్తుంది గుర్తుపట్తుంది ఇవ్వు అని అంటాంది
ఇగ అదొక్కటి తిన్న నీ ఇలా అవ్తే కడుపు నిండుతాది
ఆ వాటర్ తాగుతుంది అవి బనానా కూడా ఇక్కడ దొరుకుతులా దొరికినా కూడా అవి కాయ కాక పండు కాకముందుగా తీసుకొచ్చి మార్కెట్ లో పెడుతున్నారు ఐదు కూడా ఎయిటీ రుపీస్యే నైంటీ రుప్ పుష్ ఆట డజన్ అంత కాస్ట్ ఉన్నాయి అవే సాల తీసుకు తీసుకోద్దామనన్టే అవి కూడా పండగ ముందే తీసుకొస్తారు అ మనం వండ పెట్టడానికి వీలుండేది ఈ మ్యాంగోస్ అంటే వండ పెడతాం క అవి వండ పెట్టలేం కదా
హు
త్రీ ఫోర్ అయిన తిన్టుంది అసలు అన్నమే మర్చిపోయింది ఆమె అయితే
ఎవ్వరైనా ఈ ఫ్రూట్స్ తింటారండి ఇప్పుడు సమ్మర్ లో అన్నం తినబుద్ధి కాదు నీళ్లు నీళ్లు నీల్లు తాగి ఆకలి కాదు
అస్సలు ఆకలి కావట్లేదు నాకైతే టూ డేస్ నుంచి వామ్మ్థింగ్స్ కళ్ళు తిరుగుతున్నాయి ఈ ఎండకి టెన్ టు ఫోర్ వరకు ఇంట్లోనే ఉంటాను నేను కొంచెం సిక్స్ ఫైవ్ థర్టీకిళ్లా ఇస్తున్నారు నైన్ థర్టీ అట్లా పోయేసరికి నేను ఇంకాసేపు ఆడిపిచ్చుకొని బయటకి లోపలకి ప్రశ్నఅయిందన
అయ్యో ఇ బవుర్లు తిరిగే పోయిరండి ఇంగటు ఎల్లట్లే
ఎంత ఎటు వెళ్తాం ఈ ఎండకి కివ మూ అది పుష్కరాలు ఉన్నాయిగా వెళ్దాం ఏమో అనుకున్నా కానీ ఈ ఎండకి వీళ్ళ ఇంకా ఫుడ్డే తినలే నేను అటు పోయి వస్తే పోతదిగా
మేమయితే ఫుల్ బాగనే తిరుగుతున్నామండి ఈ సమ్మర్
ఓన్లీ అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం ఎక్కడికి వెళ్ళలే ఈ ఎండకు భయపడి ఇంత ఎండ ఎక్కడా లేదు తీయ్యర్
అవునండి మొన్న ఇద్దరు ముసలోళ్ళు చచ్చిపోయిర్రు ఇద్దరు. ఆ ఒకరు వెనక ఒకరు ముసలోళ్ళు గొల్లోళ్ళు.
ఆహా
చనిపోయిరండి ఊర్లా. అసలు ఎంత ఎండ వడగాలి ఒక ఆరైనా కూడా ఎండ పో వెళ్ళట్లేలేదు అండి.
అవును హండ్రెడ్ డేస్ వరకు పోతున్నారు అక్కడ కళ్ళు తిరిగి కింద పడిపోయిరు టూ లెవెన్ థర్టీకి వస్తున్నారు సిక్స్ థర్టీ లెవెన్ థర్టీ వరకు అంట అట్లా.
ఈడ కూడా అండి ఈడ కూడా వెళ్తున్నారు.
కి ఏ నిన్న ఓ ఆర్ ఎస్ ఇస్తే ఇగో ఇప్పుడు తాగిర్రు మా పిల్లలు కూడా డి డిహైడ్రేషన్ అయితుంది అని ఇంకా ఎక్కువ ఉంది ఎండ. ఇది ఇది రోహిణీ కార్తి అంటారంటగా బాగా ఎండలు కొడుతున్నాయి నిన్న కొంచెం వెదరు వర్షం పడి. లాగా అయింది ఒక ఫోర్ ఫైవ్. అంతే వర్షం వస్తాను మబ్బు.
అవునండి మంచిగా అనిపించింది అసలు. అట్లా
వెదర్ అది వెదర్ బాగుంది.
హ్మ్.
ఇంకేనా ఇంకా వన్ వీక్ ఇంకా టెన్ డేస్ ఉంటాయి అంటున్నారు ఎండలు బాగానే
ఆ నైన్ డేస్ ఏదో నైన్ డేస్ ఏదో బాగా ఉంటాయి ఎండలు అని. ఇచ్చిరుగా అండి.
ఆ బాగుంటాయి అంటా కదా ఇవి. స్కూల్ స్టార్ట్ వారకి. ఇలానే ఉంటే పాపం స్కూల్స్ ఓపెన్ గా కావచ్చు.
ఆ అవునండి ఆహ ఇక ఈ చిన్నపిల్లల్ని ఏం పంపిస్తాం మీ. చిన్న పాప కూడా వెళ్తుందా అండి స్కూల్ కి.
ఇలా నెక్స్ట్ ఇయర్ పంపిస్తాము అండి ఆఫ్. ఆఫ్టార్ మళ్ళీ సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత.
ఇప్పుడు చిన్నోళ్ళే కాబట్టి వాళ్ళకి ఫీజ్ వేస్ట్.
ఆ ఫీజ్ వేస్ట్ అండి.
హ్మ్
చిన్న ఆమె ఇంకా మాటలే వస్తన్నా కాని ఆమెకి కొంచెం మాట. మాట్లాడుతుంది అన్ని గాని.
అ ఇంకా చిన్నవన్నండికాయి కదా అీ
ఆ పడుకో పడుకోవడమే లేదు అసలు ఎండకి మేమన్నా పడుకుంటున్నా కానే వాళ్ళు మమ్మల్ని సతాయించడం సరిపోతుంది
ఉహుం హ్మ్
స్ కుటుొలు చూసుకోవాల్సి వస్తాంది
అవునా మరి కొంచెం ఎలా పోయి రాండి మీ అత్తగారింటికిట్లా
మేము అక్కడ ఉండలేము ఇక ఇక్కడ అమ్మ వాళ్ళంటిడ కొంచెం ఇల్లు పెద్దగా ఉంటది కుడా అలుతంగానే ఇక్కడ ఇంకో మా ఆడపరుచు ఉండే ఆమె డెలివరీ అయి ఉండే మేము పోయి ఆ పాపను డిస్టర్బ్ చెయ్యడం అయితది
అవునావు
ఎక్కడకిలో ఎండి మొన్నల్ సి వచ్చినాము మా బా వారికి బాగాలేదని పోతే డేలా రిటర్న్ ఎలా వచ్చస ఈ మార్నింగ్ ఎయిట్ కెళ్లా విలేజ్ నుంచి బస్ ఉంది రెడ్ బస్ ఉందని ఇది ఇ వెళ్ళినాము ఈవినింగ్ వచ్చి బస్ ఎక్కినాం సిక్స్ థర్టీకి ఎక్కినము అక్కడ ఇటు వచ్చే సరికి సెవెన్ థర్టీ తేలింది అమ్మ వాళ్ళింటికి వాామ్టింగ్ చేసుకుంది టూ టైమ్స్ బస్సుల్నే ఆ మధ్యనం మధ్యలోకి రాంగనే ఇంకా నాకు మస్తు భయమయింది ఇంక పెద్దామని ఇక్కడ వాంతుచేసింది ఆ వామ్టింగ్స్ అయినా ఇక బస్ లోనే ఫోన్ చేస్తే మా ఫాదర్ అక్కడికి వచ్చిండు
వామ్మో మస్తు ఇబ్బంది మస్త్ ఇబ్బందిగా ఫీల్ అయితం మనం
స్లేమితినాలె ఆమె ఆడ తిన్నదేమీ లేదు నేనే ఇంకపోయినా ఆమె కిస్ ఫీవర్ వచ్చిందని మా బా వాళ్ళ పాపకి తీస్కపోయినా ఆ నానెతిన్న ఆమె అన్నం కూడ తినలే పాప్ వాటరే కావచ్చు ఒక బనానా తప్పా మేము ఫ్రూట్ తినట్లేదు ఇంకే పనిగూడ లేదు మాంగో ఇప్పుటికా మొన్నింగా ఫ్రూట్స్ అన్నా తింటుందని వా వాటర్మేలోన్ ను అవి తీసుకొస్తే అవే తింటున్నరు ఎంత నైట్ అయినా....
మాది అదే కథ ఏం తింటలేరు. పెద్దోళ్ళు కూడా ఏం తింటలేరు ఏమైనా రోజు పచ్చి పులుసే అంటారు.
అవును.. చిన్నామె పెద్దామె ఇంత ముందు మ్యాంగో పిక్లీ పెట్టినామండి మీరు పెట్టిర్రా అండి సమ్మర్ లో అవే పెడతాం గా ఇప్పుడు
హ్మ్ పెట్టినమండి అది పెట్టి ఫిఫ్టీన్ డేస్ అయితాంది.
ఆ మేము పెడితే మా పెద్ద పాపకి అదే కావాల అంటే ఇక నిన్నటి నుంచి కొంచెం పెట్టట్లే మండుతుందని ఏడుస్తుంది నైట్
వామ్మో వద్దండి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తది.
పెరుగు ఇంత ముందు పెరుగుతోని కొంచెం తినేది కొంచెం మార్నింగ్ ఏమో లైట్ రైస్ తిన్నది మార్నింగేమో పెరుగు తినేది. అసలేం ఎం తినట్లేదు గా ఆమె కూడా బాయిల్డ్ ఎగ్ ఏమని అన్నారో ఇస్తున్నాం ఆ ఇంగా ఆమెకు ఓమిటింగ్ అయింది ఇంగా వంగ వడదెబ్బ అనే సరికి ఇంగా ఎటు కూడా పొట్లేం విలేజ్ లో ఫ ఫెస్టివల్ అయింది సార్ గుడి ఓపెనింగ్ ఫా ఫార్టీ వన్ డేస్ సెలబ్రేషన్స్ ఉంటాయట మల్ల ఎవరు రావాలనే ఆ పిక్నిక్ ఎల్లినం పోయిన సిక్స్ టెన్ డేస్ కి మళ్ళీ ఇప్పుడు ఫార్టీ ఫిర్టీ వన్ డేస్ కి ఫంక్షన్ ఉంటాదట టెంపుల్ది వార్షికోత్సవం అయితే ఎవరనా వస్తారా అంటే విలేజ్ లో ఎవరం రాము ఈ ఎండలకు చేయాలా చేయొద్ద అని ఆలోచిస్తున్నారు
వామ్మో మేమేమో మా వేరే వదిన వాళ్ళకి ఇంటికి వెళ్ళామండి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి సిక్స్ డేస్ ఉండి వస్తున్నామండి నిన్న మార్నింగ్
అవునా ఎండలు అక్కడ కూడా బాగున్నాయా
ఆ బానే ఉన్నాయండి సేమ్ మన విలేజ్ లో ఉన్నట్టే ఉందండి ఎండ ఉబ్బరింత అంతా సేమ్ కాపోతే ప్రైస్ కొంచం పెద్దగా ఉంది ఇల్లు ప్లేసు బాబు మంచిగా ఆడుకున్నారు కొంచెం
అవునా ఇల్లు పెద్దగుంట అవునండి ఇల్లు పెద్ద గుంట ఎక్కడై
లా జస్ట్ అట్లా జస్ట్ ఇ టైం పాస్ చెర్లేదనేవండి అయితే మా పెద్దమ్మ మా పెళ్ళైన కాంచి రమ్మన్నది మేము వెళ్ళలేదు బట్టలు పెట్టడానికి
ఆహా
ఇక్కడ అనే వాళ్ళనే పెట్టమ అన్నది అంట అండి మొన్న స ఇంగ పెట్టేసి ఎడు మాకు
అవునా
ఆ
నే కూడా ఎలా అండి వేరే దగ్గకిషిఫ్ట్ తెనము ఇంగ వెళ్ళాలే మేం కూడా
అవునా, ఇంగ అక్కడ ఎట్లుంటదో అం క్యాంపస్ లోనేేనా అండి క్య
క్యాంపస్ లో ఉండాల్సి వస్తది లేదా బయటనో చూడాలిగా కాపోతేనే మా విలేజ్ ఆ అత్తయ్య వాళ్ళ విలేజ్ కి నియర్ బై వచ్చినాం అంతా ముందు చాలా లాంగ్ ఉండే ఇప్పుడు అందులో ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ సేవ్ అయినాం అదొక్కటి మంచిగా అనిపిస్తుంది కాని లాంగ్ ఎటు చూసినా లాంగ్ గే ఉంది కాని పిల్లల కోసం ఆలోచించడం స్టడీ కోసం ఆలోచించడం మళ్ళీ విలేజ్లల్లకి వస్తే ఇబ్బంది కదా ట్రై చేసినము హోమ్ టమ్ రావాలని కానీ ట్రై కాలే ఇంగ అది. సరళంగా గవర్నమెంట్ ద్వారా దే స్న కూడా ఆ లెవ్వు అని అన్నారు. సర్లే ఎట్లీస్ట్ సగం కన్నా సగం వద్దామని సగంలోకి వచ్చినాం.
టే కదండి ఆల్మోస్ట్
కొంచెం ఇబ్బంది ఉన్నదండి ఆ ఎట్లుంటదో న్యూ అంతా కొత్త కొత్తగ కొత్త ఏరియా కొత్త పరిచయాలు కొత్తగుండాలి ఇంగ అంత ముందంటే వే అందరం ఒక దగ్గర ఉండేది, కొంచెం మంచిగా ఉండేది, ఒక విలేజీకి పోయినట్ వచ్చేది ఎక్కడిపోయినా
హ్మ్
ఆ
ఇప్పుడు వాళ్ళు కూడా పరిచయం అయితే వాళ్ళు కూడా అట్లే ఉంటరు
ఆ అంటే ఇప్పుడు ఎక్కడుండేద్ తెలియదు కో లోపల ఉండాలా ప్రాసెస్ విళ్ళాకి వెదరు వాటరు పడాల కదా పిల్లకి
ఆ అవును
పుట్టినప్పటి నుంచే గదండి మోటర్ ఎయ్
అవునండి మస్తు కాల్తాన్నాయి అంట, ఓకే అండి మరి
ఆ ఓకే అండి బాయ్ అండి